హలో బావున్నవా
ఆ బాగున్నా నువ్వేల ఉన్నావు
హ్మ్ నేన్ గుడా బాగున్నా ఏం చేస్తున్నావ్ ఇప్పుడు
నిన్న మొబైల్లో లో మెసేజెస్ చెక్ చేస్తూ ఉన్నాను
ఊ ఈ ఇంకా మొబైల్ లేకుండా మన జనరేషన్ ఉండేద అనిపిస్తుంది కదా
అవును నిజమే మొబైల్ ఫ్రోన్స్ మ డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోయా చూస్తుంటే
అవును కరెక్ట్ ఇంకా మార్నింగ్ లేచేటప్పటి నుంచి నైట్ పట్టుకునే వారు ఎక్కువ ఫోన్ యూస్ చేస్తూనే ఉంటాం అదే ప్రపంచం అయిపోయింది
ఆ అవును ఇంకా అలారం కోసం ఫోన్ కావాల, క్లాసెస్ కోసం ఫోన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ కావాల. ప్రతి దానికి ఫోన్ కావాల ఇప్పుడైతే
ఉమ్ అవును మరి ఫస్ట్ మొబైల్ ఎప్పటికి వచ్చింది నీకు
నాకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో తీసుకున్నా నేను ఫస్ట్ మొబైల్ అయితే
ఓహో నాకైతే మా డాడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కొనిచ్చాడనమాట
అవునా అపుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావా నువ్వు
ఆ ఆ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్ టైం ఓన్ ఫోన్ వచ్చింది కదా కొంచెం ఉంటుంది హ్యాపీనెస్
ఆ సేమ్ నేను కూడా అంతే ఇంకా ఫస్ట్ డే మొత్తం ఫోన్ సెట్టింగ్స్ చూస్తూనే ఉండిపోయా నేనైతే
ఉహు నేను కూడా అంతె ఆ ర్యామ్ డోము ఇంకా స్టోరేజ్ అంతా చూసుకునేక సరిపోయింది ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఫోన్ లో ఇవంతా చూసుకునే సరిపోయింది
మరి ఫోన్ లో ఎక్కువగా ఏ ఏ యాప్ యూజ్ చేస్తావు నువ్వు
నేను ఎక్కువ వాట్సాప్ యూస్ చేస్తా నువ్వు
నేను నేనైతే ఇంస్టాగ్రామ్ ఎక్కువ యూస్ చేస్తాను
ఊ నేనైతే నా ఫ్రెండ్స్తో చాటింగ్ కోసం వాట్సాప్ చాలా యూస్ చేస్తా త ఇంకా వాట్సాప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నాకు చాటింగ్ కోసం
నేనైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చూస్తా అనమాట ఎలా టైమ్ అయిపోతుందో కూడా తెలియదు ఇంకా రీల్స్ చూసు కుంటా అన్ పోటల అనేదే అంతా
ఉం అవును అది నిజమేలే
మరి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేసావా ఆ ఫోన్ లో నువ్వు
ఊ అవు అప్పుడు కరోనా టైమ్ పాండమిక్ టైమ్ లో ఆల్మోస్ట్ రన్నింగ్ క్లాసెస్ ఫోన్ లోనే టెన్ చేసా అప్పుడు కరోనా బేచుకద మాది
అవునవును నేను కూడా అలానే అటెండ్ అవుతాన్న క్లాసెస్ అన్ని
ఉమ్ ఇంక అప్పుడు ఫోన్ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ తెలిసింది ఇంకా యూస్ ఫుల్ ఐంది ఇంగ చానాా అప్పుడు ఫోన్
అవును కరెక్ట్ ఏ
ఊమ్ ఇంకా మరి ఆన్లైన్ పేమెంట్స్ యూస్ చేస్తావా
డైలీ యూజ్ చేస్తాను ఇంకా ఏం కొనాలన్నా కూడా ఇంకా వన్ రూపీ టూ రూపీస్ కూడా మేము మా దగ్గర ఇంకా చేంజ్ ఉండదు అన్నమాట ఇంకా ఖచ్చితంగా ఫోన్ పేనే యూజ్ చేస్తాం సో ఆన్లైన్ పేమెంట్ ఇంపార్టెంటే కదా
నేను క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా తక్కువ అయిపోయింది
ఉమ్మ్ ఇంకా వన్ స్కాన్ తో పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది
అవును అసలు టెక్నాలజీ చాలా కన్వీనియన్స్ ఇచ్చింది లేమనకి కూడా
మరి ఫోన్ కెమెరా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు
ఫోన్ కెమెరా నా
అ
అదైతే ఇంకా లైఫ్ లో చనా యూస్ఫుల్ దే అంటే ఇంకా మెమోరీస్ క్యాప్చర్ చేస్కి మెమోరీస్ క్యాప్చర్ అంటే మెమోరీస్ గా ఉంటాయి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే
అవును ఇంకా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడుయితే హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ తీసుకుంటానం కదా ఇంకా వదలము అసలు ఇంకా స్ట్రిట్ స్టార్ట్ టింగ్ నుంచి ఇంకా రిటర్న్ అయ్యే వరకు ప్రతిది క్యాప్చర్ చేస్తూనే ఉంటాము
ఉమ్మ్ ఆ అవును నా గ్యాలరీలో అసలు ఫొటోస్ థౌజండ్స్ థౌజండ్స్ ఉంటాయి తెలుసా
సేమ్ నా మొబైల్ లో కూడా అంతే
ఉమ్ ఇంకా దానివల్లే అసలు చాలా స్టోరేజ్ అయిపోతుంది ఇంత డిలీట్ చేసినా డే బై డే ఇంకా ఎక్కువ అయిపోతాంది
అవును ఇంకా సెల్ఫీస్ తీసుకోవడం ఇష్టమేనా
ఉమ్ చాలా ఇష్టం నీకు
నాకు కూడా చాలా ఇష్టం
ఇంకా ఫ్రెండ్స్ కలిసినప్పుడు గ్రూప్ సెల్ఫీస్ ఇంకా చానా కంపల్సరీ అది మ్యాండటరి అన్మాట
అవును ఎగ్జాక్ట్ గా ఇంకొకొ ఫోటో ఇంక సెల్ఫీ లేకపోతే అసలు కలిసినామన్న ఫీలింగ్ కూడా ఉండదు అసలు అయితే
మ్మ్ అవును ఇంకా మరి మొబైల్ అడ్వాంటేజెస్ ఏమంటావు ఈ జనరేషన్ లో
మొబైల్ అడ్వాంటేజెస్ అంటే ఇంకా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది కదా మొబైల్ వల్ల
ఉమ్ అవును ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్స్టెంట్ గా దొరుకుతుంది
ఇంకా మ్యాప్స్ వల్ల అన్నోన్ ప్లేసెస్ కి కూడా ఈజీ గా వెళ్ళొచ్చు ఏమి ప్రాబ్లం లే కుండా దారులు తెలియకపోతే ఇంకా ఓకే ఒక ఫోన్ ఎత్తడం మ్యాప్ వేసుకోవడం వెళ్లిపోవడం
మ్మ్ అవును ఇంగ ఆన్లైన్ లర్నింగ్ కూడా పాసిబుల్ అయ్యింది
ఆ కా ఇం మొబైల్ అంటే ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది కదా
ఉమ్ కరెక్టే మరి ఇంకా డిసడ్వాంటేజెస్ ఏముంటాయి
డిస్డ్వాంటేజెస్ అంటే ఇంకా మొబైల్ అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది
ఉమ్ అవును అది కూడా కరెక్టే చాలా మంది స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేయలేరు కదా
ఆ ఎస్పెషల్లీ నైట్ లైట్ వరకు ఫోన్ యూస్ చేస్తారు
ఉమ్ మ్మ్ అవును అసలు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల
ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఐస్ స్ట్రెయిన్ అవుతాయి ఐస్ కి ఎక్కువ స్ట్రైన్ చేస్తే ఇంకా కంపల్సరీ స్పెక్ట్స్ వచ్చేస్తాయి ఇంకా
ఉమ్ అవును కరెక్టే ఇంకా ఇంకా నెక్ పెయిన్ వస్తుంది
ఆ ఎక్సెక్ట్ గా
ఉమ్ మరి స్క్రీన్ టైమ్ రిడ్యూస్ చేయడానికి ఏం చేస్తావు నువ్వు
నేనైతే నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను అన్నమా ట ఇంకా ఏం వచ్చినా నాకు తెలియకూడదు నేను ఎప్పుడు ఫోన్ ఎత్తుకుంటానే అప్పుడు చూద్దాంలే అని చెప్పి నేను నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెట్టేస్తా
ఉమ్ మంచి ఐడియా
నువ్వు ఏం చేస్తావు
నేను ఏం లే చదివేటప్పుడు ఇంకా ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడతాను ఇంకా డెస్ డిస్టబెన్స్ అవ్వకూడదు అని డిస్ట్రాక్ట్ అవ్వకూడదని ఇంకా ఫోన్ సైనెంట్ లో ఉంటే ఇంకా చదువుకునేకి ఈజీ అవుతుంది
చాలా మంచి హ్యాపీట్ అది అయితే
ఉమ్ మరి గేమ్స్ ఆడతావా ఫోన్లో
అప్పుడు డప్పుడు అడతాను అన్నమాటా
ఉమ్ నేను కూడా నాకు పజిల్స్ అండ్ వర్డ్ గేమ్స్ నచ్చుతాయి
అవునా నాకైతే రేసింగ్ గేమ్స్ అంటే చాలా ఇష్టము
ఓహో ఆ ఇంకా గేమ్స్ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి కదా
అవును నిజమే కానీ ఎక్కువ అడిక్ట్ అవ్వకూడదు కొంచెం లిమిట్ లో ఆడాలి గేమ్ ఆడినా కూడా మేము
ఉమ్ అవును అసలు ముందు పబ్జి ఫ్రీ ఫైర్ వచ్చిన ప్పుడు అసలు జనాలు దానికి ఎంత అడిక్ట్ అయిపోయారో కదా
అవును నిజమే
ఉమ్ మరి బ్యాటరీ ఫై పర్సెంట్ కి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతావు నువ్వు
ఇకంటే చార్జర్ ఎక్కడుందా అని సెర్చ్ చేస్తా ఫస్ర్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి
హమ్ అ అది సేమ్ నేను కూడా అంతే
ఉమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పవర్ బ్యాంక్ క్యారీ చేస్తావా నువ్వు
అది చాలా యూజ్ ఇలు కదా మ్యాండటరీ అస్సలు జర్నీ టైమ్ జర్నీ టైమ్స్ లో ఈ ఇంకా పవర్ బ్యాంక్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను
మరి ఈ బుక్స్ చదువుతావా ఫోన్ లో
ఉమ్ అవును కొన్ని నావెల్స్ ఫోన్లోనే చదివాను నువ్వు
నాకు ప్రింటెడ్ బుక్స్ ఎక్కువ ఇష్టం
ఉమ్ అవును అసలు ప్రింటెడ్ బుక్స్ చదవడంలో ఫీలే వేరు దాంట్లో ఉన్న స్మెల్ కొత్త బుక్స్ లో ఉన్న స్మెల్ ఫిజికల్ గా టచ్ చేయచ్చు మంచిగా బాగుంటుంది ప్రింటెడ్ బుక్స్ అంటే
ఉమ్ మరి సోషల్ మీడియా వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా త్రీ త్రీ
ఆ ఉన్నాయి అంటే ఇంకా న్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా
అవును ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడొచ్చు
హ్మ్ అవును ఇంకా బిజినెస్ ప్రమోషన్స్ కూడా ఈజీ అయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత హైప్ ఇస్తుంది బాగా
హ్మ్ మరి ఆన్లైన్ సేఫ్టీ గురించి ఏమనుకుంటున్నావు
నేనా అదయితే చాలా ఇంపార్టెంటు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అనుకుంటున్నా
అవును నాకు తెల్సి అది స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ యూస్ చేయాలి దానికి
హ్మ్ అవును స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఖచ్చితంగా యూస్ చేయాలి మళ్ళా ఏమైనా ఓటీపీ వస్తే ఎవరితో కూడా షేర్ చేయకూడదు ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి కదా
మ్మ్ అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకూడదు మెయిన్ గా అదే చాలా ఫ్రాడ్ జరుగుతాంది
హ్మ్ ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంతైనా మన సేఫ్ టీలో మనం ఉండాలా
ఎగ్జాట్ గా
హ్మ్ మరి ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయని అనుకుంటున్నావు నువ్వు
ఇంకా స్మార్ట్ గా ఉంటాయి ఏఐ ఫ్యూచర్స్ ఎక్కువ అయిపోతాయి ఎక్కువ చాలా పెరిగిపోతాయి అన్నమాట ట్యాంకా
హ్మ్ అవును కరక్ అంతా వాయిస్ కమాండ్స్ ఆల్మోస్ట్ అన్ని పనులు చేయొచ్చు
మేబి హలోగ్రామ్ కాల్స్ కూడా వస్తాయేమో కదా
మ్మ్ అవును అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు టెక్నాలజీ చాలా పెరిగిపోతుంది కదా
అవునవును చూస్తూ ఏదైనా పాసిబుల్ అనిపిస్తుంది ఈ టెక్నాలజీని చూస్తా ఉంటే
అవును మరి ఫోన్ లేకుండా ఒక్క రోజున్నా ఉండగలవా నువ్వు
ఒక రోజు మేనేజ్ చేయొచ్చు
ఒక్కో వీక్
ఒక వీక్ అయితే చాలా కష్టం అన్నమాట ఇంక అంతే ఇంకా ఒక్క రోజే మేనేజ్ చేయలేము ఇబ్బందిగా మేనేజ్ చేస్తాము ఇంకా వన్ వీక్ అంటే అవుతుందా చాలా కష్టం
హ్మ్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది నేను కూడా ఉండలేను చాలా కష్టం
కానీ కొంచెం డిజిటల్ డిటాక్స్ అవసరం
హ్మ్ అవును ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి కదా
హ్మ్ ఫ్రెండ్స్ తో డైరెక్ట్ గా మాట్లాడాలి
ఇంకా ఔట్ డోర్ గేమ్స్ ఆడాలి
బుక్స్ చదుకోవాలి చదవాలి
హ్మ్ మ్మ్ అవును ఎగ్జాక్ట్గా ఇంకేం తిన్నావా
ఆ తిన్నాను నువ్ తిన్నావా
హ్మ్ తిన్లా ఇంట్లో అందరు బాగున్నారు కదా
ఆ బావున్నారు మీ ఇంట్లో అందరు బావున్నారా
బాగున్నా అడిగినాను అని చెప్పు
ఆ సరే ఖచ్చితంగా నువ్వు చెప్పు
ఉ సరే బాయ్
బాయ్